హలో ఆ
పనిపిస్తుందారా
ఆ ఇప్పుడు ఓకే ఇప్పుడు వినిపిస్తాం
ఏం చేస్తున్నావు తిన్నావా
హా తిన్నక తిన్నారా మరా
అ నేం కూడా కూడా తిన్నార
ఏం చేసినావు వంట ఏం చేసినాం
ఏంలే జొన్న రొట్టె వేసిన ఇంకా టమాట పప్పు ఉప్పు చేసిన దాంట్లోకి తిన్నాం ఇప్పుడే
పిల్లలు ఏం చేస్తే అల్లు పడుకున్నారా
ఆ పడుకున్నారు
నేనుయ్య ముంద స్వీట్ తిన్నా ఆ కన్నయా తిన్నాము అనేసి అనుకున్నా గాని న దోసకాయ కర్రీ అంటే మనకి నచ్చదు
మరి ఎట్లా ఇప్పుడు నక్కు
అంతా ఇంగా
వామ్ అట్లనేేనా అయక ఖాళీ కడుపుతూనేనా
ఆ అల్వాటే
అమ్మో అలవాటనా
అంతా అకా ఇస్ ఇష్టం హాస్టల్ల్లో ఉంటాయి తప్పరి
ఏం సినిమాలంటే ఇష్టమేనా నీకు
ఆ అక్క
సినిమాలు ఏమన్నా చూసినావా కొత్త సినిమాలు
కొత్త సినిమాలో అంటే రాజు వెజ రాంబాయి అదొకటి ఇంకొకటి ఆ చూసినా బాగుంది ఇంకొకటి విత్ లవ్ అని అదొకటి అది అయితే మొత్తం స్కూల్ ఏజ్ లో అట్లుంటది ఏంది అని అదే ఉంది
ఆహా అంటే నువ్వు థియేటర్ల వెళ్తావా మామూలుగా టీవీలో వ
లేదు లేదు టీవీ అన్నా లే కాకపోతే ఫోన్ లో వస్తాయి కదా ఫోన్ లోకి వచ్చినప్పుడే చూడ్డంం
ఆహా
ఉ
అంటే సినిమాలంటే బాగానే ఇష్టం ఉన్నదన్నమాట
ఎక్కువ ఇట్లా లవ్ స్టోరీస్ ఉంటాయి ఇడ అట్లాంటివి మూవీస్ చూస్తా
ఆహా
అంతముంచే వేరే ఇట్లా విలన్స్ రౌడీలు అట్లా కొట్టుకుంటారు గదా అవి నచ్చవ్ పెద్దగా
హా హా ఆహా
ఉమ్
నే గూడా చూతలే గానీ ఇగ అన్నీ కొంచెం కొత్త సినిమాలంటే కొంచెం తక్కువనే లే కాకుంటే ఇగ నేను సినిమాలైన టీవిలకి వచ్చినంకనే చూత్తా
అంతేనా
సెల్ అంటే ఎందుకో నాకు అంతగనం చూడబుద్ది గాదు అంత అంటే అంత ఇంట్రెస్ట్
ఇగ నేను చిన్నప్పటి నుండి అంతే అక్క అసలు చిన్నప్పటి నుండి ఎటు వెళ్ళలేదు అంటే ఆ థియేటర్ కెళ్ళి చూడము నా ఫ్రెండ్స్ మొత్తము ఎంజాయ్ చేస్తా ఉంటారు అట వెళ్లడం ఇటు వెళ్ళడం కాని నాకు నచ్చదు ఎక్కువ తిరగను. తిరగబుద్ది గాదు ఇంట్లో ఇంట్లోనైనా కాలేజ్ కెళ్తే కాలేజ్ అయినా ఇదే నా ప్రపంచం
అవును కొంతమంది జూస్తారులే కాని అందరికి నచ్చదు అట్ల ఇట్లా ఊకే బయట కటు ఇటు వెళ్ళడం కొంతమందికి ఇట్లా అంతా జనాలలో తిరగడం అట్లా ఉండదు ఎక్కువ ఒక్కరు ఉండడమే ఇష్టపడతారు ఇంకా కొంతమంది అయితే
ఉమ్ అవును
అట్లుంటది
ఇగ నేను బయటా అంటే ఎవరైనా వచ్చి మాట్లాడితేనే మాట్లాడతా లేకపోతే మాట్లాడను నా వర్క్ ఏందో నేను చూస్ కొని ఉండిపోతా
ఉమ్
ఇంట్ల ఏమనరు
ఇగ అదే లే ఇగ నువ్వు నువ్వు అట్ల ఉంటావ్ కాబట్టి నిన్ను గూడా వాళ్ళు లేమనరు ఇగ నీ ఇష్టానికి ఇగ ఆ ఎందుకు ఇబ్బంది పెట్టాలి అన్నట్టు
స్టడీ స్టడీ అని ఉంటా
ఉమ్ ఇగ నేనంటే పా సినిమాలంటే కొంచెం మరి పాత సినిమాలనే కాదు కొత్త సినిమాలనే కాదు కాకుంటే గా మోహన్ బాబు అంటదిగ సౌందర్య రమకృష్ణ అసంటి స్టోరీస్ మంచిగా ఉంటా ఉంటాయి అన్నమాట ఇగ
ఉమ్
ఇగ అట్లాంటి కొంచెం మంచిగా అనిపిస్తే మనం మామూలుగా ఉమ్మడి కుట్ టుంబం అని అదని ఇదని ఉంటయ్ గా కొన్ని సినిమాలు ఉమ్ ఇగ అట్లా
అసలు ఉమ్మడి కుటుంబంలా ఉంటే బాగుంటది అక్క
ఆహా ఇప్పుడు ఎక్కువ
ఇప్పుడు అయినా ఉమ్మడి కుటుంబం కి అసలు ఎవ్వరు ప్రిఫరెన్స్ ఇస్తలేరు గదా గదా
అవును ఉమ్
అ
ఇగ అట్లనే అలాంటి సినిమాలు అయితే చూద్దాం మళ్ళ మామూలుగా నేను ఇగ థియేటర్ అట్ ఇట్ అంటే పోలేను నేను టీవీ లకు ఎప్పుడన్న వచ్చినప్పుడు చూత్త టీవీ లకు మొన్న రీసెంట్గా గూడా ఈ మధ్యలో అనే చిరంజీవి సినిమా ఉండేగా
శంకర వరప్ర అదే కొత్తగ వచ్చింది
అవును మొన్న వచ్చింది టీవీ లకి
అది మొత్తం నాన్న గురించే అంటా కదా ఎమోషనల్
ఉమ్ అదే అదే బాగుంటది అది కూడా
ఇంకొకటి పోతే నాన్న గురించి కూడా బాగుంటది అక్క అసలు నానా మూవీస్ కూడా బాగా నచ్చతాయి నాకు ఎందుకంటే నేను ఎప్పుడు ఆ నాన కూర్తు
ఆహాా
అ
త ప
అదే నాన్నకుతుంది కాబదే నా ఇ నాన్నల ఏదు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు హ దాందుకనే నాకు ఎక్కువ నాన్నంటే ఇష్టం కాబట్టి నేను చాలా ఆ చాలా వరకి నాన్న వీడియోస్ చూడ్డంం గాని నాన్న నాకు ఇంకొకటి నేను ఖాళీగా ఉన్న టై లో ఏం చేస్తానంటే ఇట్లా సైలెంట్ ఉండకుండా నా నా మీద వీడియోస్ ఎడిట్ చేయడము నా ఫోటోస్ పెటుకొని ఎడిట్ చేయడం ఇట్ల వీడియోస్ ఏది చేస్తావును
ఆహా
అ
ఈగ అదే ఇల్ ఈ ఇంద కంట ఎక్కువందుకి ఎంతగానం చూసుకున్నాడో అన్ని గుర్తుకొస్తాయి కదా రా కన
చాలా బాగా చూసుకున్నది అసలు ఏ నానానైనా బాగానే చేస్తుంటారు కద్
అవును మళ్ళీ అందులోటి ఆడపి పిల్లలకి నాన్నంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది తెలుసా అమ్మకంటే
నవును
చాలా మంది అంతే ఏమనా ఆటలుయినా ఆటలు ఆడతావా ఏమైనా ఏమైనా గేమ్స్ ఎట్లాంటి ఆటలు అంటే
చేస్తాడత మళ్ళీపోతే ఇది అఔట్డోర్ గేమ్స్ అ అంటే ఖోఖో ోఖో పడతా ోఖో అంటే చాలా ఇష్టం ోఖోలో ఇప్పుడు ఫస్ట్
ఆాహా
ఇంకొకటి స్కకిప్పింగ్ ఆడత ఒక్కో చాలా ఆడి ఆడి అసలు ఎట్లా అంటే టీమ్ నే గెలిపించే రకంన్ని
నేను కూడా అట్లనే తెలుసా నేను కూడా ఆడతా అట్లనే నేను అట్లా ఆడేది కబడ్డీ ఆడేది మళ్ళీ ఇట్లాంటది ఇప్పుడు నువ అన్నది తాడాట ఇక అవన్నీ ఆడేది నేను కూడా ఇక ఈ ఇప్పుడు ఈ అంటే ఇక పది సంవత్సరాల కా నుంచి పది పదిహేను సంవత్సరాల కానుంచి ఇక ఏ ఆట లేదు ఇక
హ
ంటది ఇక పెళ్ళ అయిన తర్వాతకి ఇక ఇవన్నిటిక అ ఇక దూరమే కాదా
అవును
పిల్లలతోని కూడా వాళ్ళు కూడా ఆడ అని అంటారులే గాని ఎప్పుడన్నా ఆడాలి అనుకున్నాను అనుకో ఇంట్లో ఎవరు లేనప్పుడు లేదంటే అమ్మ వాళ్ళంటివి పోయినప్పుడు మాత్రం మంచిగా ఆడుకుంటే ఎందుకంటే అమ్మకు అలవాటు
అవును ఇప్పుడు ఎట్లా అనంటే మనము కుటుంబంలో ఒక ఒకర అయ్యి ఇప్పుడు మన అక్క వాళ్ళు కాని చెల్లెలు గాని ఇప్పుడు ఎట్లా ఎప్పుడైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎట్లా వెళ్ళినప్పుడు ఇట్లా ఆడడం చాలా ఇంత సంతోష అన్ని ఇస్తా ఇగదా
అవును అయితే ఇక అట్లా పోయినప్పుడే ఆడుకుంటే ఇక నేను ఎప్పుడైన్నా ఆడాలనిపిస్తే చ్చినా కూడా వీళ్ళు కూడా పిల్లలతో కూడా షెటిలా ఆడు మమ్మీ నాకు మాకు అద ఆడు ఇది ఆడరాదు మాత్వని బాల్ ఆడరాదు అది ఇది అంటా ఉంటరూ అన్న కూడా ఇగ ఈడున్నప్పుడు ఎక్కువ ఆడను ఎందుక కంటే వీళ్ళు ఇక మా అత్తమ్మా మా మామయ్య వాళ్ళందరు
ఇక కొంచము చేసుకున్న దగ్గర అంతే ఇబ్బందికరంగా ఉంటంది క ఇంకా ఒకటి మనము మన ఎంత అమ్మ వాళ్ళ ఇంట్లోనయితేనే మనకి చనా ఫ్రీడమ్ ఉంటది ఇక్కడ అమ్మ వాళ్ళు ఇంట్లో ఉన్నంత ఫ్రీడమ్ ఉండదు
అవును ఇక అట్లనే ఇక అందుకే నేను నాకు ఇప్పుడన్నా ఏమన్నా చేయాలనిపించినా ఏమనిపించిన అంత కోరిక నా కోరిక మాత్రమే ఇ అట్లా ఆంచి వేసుకోవడమే అంతేగాని ఈగ ఇక మనకి ఏం ఉండదు ఇట్లా ఇప్పుడున్న వాళ్ళు అడిగినప్పుడు ఆడాలనిపించి
గంతే అక్కసలు ఆడళని ఉన్నా ఆడలేవు కానీ ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి పోతేనే ఇక మన అక్క వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇల్ వస్తే ఇగ అక్క వాళ్ళ పిల్లలు గాని చెల్ల వాళ్ళ పిల్లలు ఇంకా అష్టచమ్మగానే ఆడడము ఇట్లా ఏదో ఒకటిగా ఆడుతా ఉంటాం కదా ఇప్పుడు సమ్మర్
మా తాత మా నానమ్మ వాళ్ళ అయితే ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లా తెలుసు
అవునవును ఇప్పుడు తాత నానమ్మ వాళ్ళు కూడా సేమ్ మాట్లాడేది దోస్కాయట ఓ
ఆ అ్వ చింత గింజిల వానగుంటలని అవి ఇవి అసలు బాగా ఆడుకునేది
అవును లేదు చింత ఈ గింజల అంట తెలిదు కాని అష్ట చెమ్మా దోసకాయ్ ఆట ఇగో గివ్వి హ్మ్మ్ తెలుసు కైలాస మాడేది మళ ఉన్నా ఇప్పటికీ కూడా మే ఇంటికెళ్తా అనుకో అమ్మమ్మ నేను అన్నయ్య ముగ్గురం కూర్చొని ఆడతాం ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి ఒకటి ఎండాకాలం వస్తే అసలు ఫుల్లు బోరు కొడుతుంది కదా ఇంట్లో టీవి చూసీనా టీవీ చూడబుద్ధి కాదు ఫోన్ చూసిన ఫోన్ చూడ బుద్ధి గాదు అందరు ఎక్కువ కానీ ఎక్కువ ఎవరితో ఎవరమ అయితే మంచిగా కుటుంబంతోని ఉంటామో వాళ్ళకి చాలా సంస్ ఎట్లా అనంటే మంచి హ్యాపీనెస్ అనేది బాగా ఇస్తుది కదా
ఉ అవును మరి అట్లా మనం ఉండి ఉండి ఇక్కడ ఉండి ఉండి అమ్మ వాళ్ళంటివి వయినా లేదంటే అమ్మమ్మ వాళ్ళంటి టికీ పోయినా కూడా అక్కడ వేరుంటాది మనం ఇక్కడ ఉండి ఉండి ఏదో మనకు సల్కు ఎక్కలేని మొత్తం సంతోషం వచ్చినట్టు అనిపిస్తుది ఇక అక్కడ ఉన్న రెండు రోజులకైనా కూడా ఇక
అంతే కద మరి
మ్మ్ ఏదో ప్రశాంతంగా రెండు రోజులు ఉండి రావచ్చుగానీ పండుగలకు అటో ఇటో ఎప్పుడన్నా గట్లనే మనం హాలిడేస్ లా అట్లా ఇట్లా పోయస్తామనం అ
ఉమ్ మంచిగా పండాలకు కూడా అందరము ఒక ప్లేస్ కి అట్లా గెట్ టుగెదర్ లాగా పెట్టుకుంటాం చూడు అసలు బాగుంటాది ఇంకొకటి అట్లా ఓను మళ్ళీ మన దోస్తులతోని ఆ ఎప్పుడైతే టన్త్ దోస్తులు గాని ఇంటర్ దోస్తులు ని అట్లా గెట్ టుగెదరు ప్లాన్ చేసుకున్నా కాని చాలా బాగుంటది
ఆ అవును ఇప్పుడు మామూలుగా ఈ మధ్యలో కూడా బాగా చేసుకుంటారు తెలుసా పదో తరగతి వాళ్ళని ఇప్పుడు పదకొడు పన్నెండు తరగతి వాళ్ళని కొన్ని సంవత్సరాల నుంచే ఉన్న వాళ్ళు కూడా కొన్ని ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా అట్లా పా అందరు ఒక దగ్గర చేరి అట్లా ఎప్పుడో చదువుకున్న స్కూల్ అ బల్ల పెట్టుకుంటారూ తెలుస అట్లా కూడా ఓ చాలా ఉన్నాయి
అసలు బాగుంటది
ఉ మారే
ఎంత బాగుంటది అసలు చెప్పలేము కదా
అంతే కదా మరి
హ అన్నీ ఇ ఇప్పుడు సిటీలలో అంటే ఇట్లా నడవవు గానీ ఈ పల్లెటూర్లలోనే బాగుంటాయి
పల్లెటూరులేమంట సిటీకి మరి పల్లెటూరుకి అందుకె కనే అంత తేడ ఇగ అక్కడికి ఇక్కడికి ఊ